ఓ హలో
చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఉన్న ప్రింట్ ఓ జాబ్ మార్కెట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి
నువ్వు ప్రజెంట్ జాబ్ మనేస్తారా అవును అండి నా అభిప్రాయం అండి
అంటే చాన కష్టంగ్ ఉంది అంటు ఉన్నారు
అవును
అంటే మీరు ఏ విధంగా చెప్పగలరో కష్టం గాని
ప్రసమా మ మా అంటే బయటా చాలా మంది చూస్తున్నాం
అంటే ఇప్పుడున్న ప్రజెంట్ మీరు అంటే చాలా మందిని చూసాం అంటున్నారా
అవును
ఆహా అంటే మీరు ఇప్పుడు ఏమన్నా ఎక్కడైనా వర్క్ అలా చేస్తున్నారా
నేను ఇప్పుడు వర్క్ ప్రజెంట్ చేయట్లేదు నేను ప్రెసెంట్ నేను స్టూడెంట్
ఇప్పుడు మీరు ఒక స్టూడెంట్ అంటారా మీరు
ఉమ్
ఇప్పుడు స్టూడెంట్ అయినప్పుడు మీరు ఏమన్న స్కిల్ అలా ఏం నేర్చుకుంటున్నారు ఇప్పుడు మీరు ప్రజెంట్
నేను ఇప్పుడు ప్రజెంట్
చెప్పండి ప్రజెంట్
ఇప్పుడు నేను ప్రజెంట్ జావా నేర్చోని ఉన్నాను
జావా నేర్చుకుంటున్నారా
ఆ
అంటే జావా మీద ఎందుకని ఎక్కువ అంత ఫోకస్ పెట్టారు మీరు
ఎందు అంటే ఇప్పుడు ఏంటో పోదస్ పెట్ట
అంటే ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ జావా మీద ఉన్నాయ అనుకుంటున్నారు మీరు
ఆ
అంటే ఫైతాన్ మీద ఎక్కువ లేవున్ అని మీ అభిప్రాయం ఆ
నేను అంతే ఇప్పుడు జావా ఎత్తయినా వాడొచ్చు
అంటే జావా ఎక్కడైనా వాడొచ్చ అని ఎక్కవ మీరు జావా మీద ఫోకస్ పెట్టారా ఉ హలో హలో హలో అ